హలో బాగున్నారాండి
బాగున్నామండి
ఏం చేస్తున్నారు తిన్నారా
ఆ అయింది భోజనం
ఏమి చేస్
ఈరోజా టమాటో బజ్జి అండి ఈరోజు
అవునా
ఊ చాలా బాగా చేస్తాను వంటను వంటలన్నీ బాగా వచ్చండి నా
అవునా ఏం స్పెషల్ బా చేస్తారు
చికెన్ బిర్యానీ అయితే చాలా బా చేస్తాండీ మా ఇంట్లో అదే ఆ చెప్తాను ఆ చెప్తానండి డి
చెప్పండి
ఫస్ట్ చికెన్ బాగా ఉడక పెట్టుకుంటాం మేము సాల్ టువేసి పసుపు వేసి బాగా ఉడక పెడతాము
ఉ
పక్కకు తీసి పక్క తీసి పెట్టేసి మళ్ళా కొద్దిగా ఆయి లేసి
ఉమ్
సాలా అంటే అల్లం పేస్టు ఇంకేమెయినండి హల్లం పేస్టు టమెటో వేస్తాన్ అన్ని మిక్సీకి వేసేసి వామ్ యా ఆనినొచ్చి బాగా బ్రౌన్ గా వచ్చే వరకి ఏంచుతానండి
ఆ
వేంచి ఈ చికెను బాగా ఉడక పెట్టిన తర్వాత బాగా ఉడికిన తర్వాత దీన్ న్ని ఎత్తి వేసేస్తాం
ఉ
బాగా గ్రేవీగా వచ్చే వరకి వేపాలండి
ఉ
అప్పుడు చాలా టేస్టొస్తుంది మా పిల్లలు బాగా ఇష్టంగా తింటారండి
అవునా ఇంకా ఏమొచ్చు స్పెషలు
టమేట బజ్జీ చికెన్ బిర్యానీ మటన్ పుల్సు అవన్నీ బాగొచ్చండి
ఈ రోజు చో ఏం జేసారో
ఏమొ ఈ రోజు టమేట బజ్జీ జేసానండి
కర్రీ ఏం జేయలేదా అండి దానికి
దానికి దొండకాయ కర్రీ జేసానండి చాలా బావుంటుంది అది ఇంకా బావుంటుంది అందరూ రౌండ్ రౌండ్ గా కట్ జెస్తారు నేన్ పెషులుగా పొడుగ్గా కట్ జేస్తానండి అది
అహా
అదేమంటే నేను అందర్లాగా నూండ్లో వేసీ ఎక్కువ ఆయి లేసి చేయను నేను ఎలా చేస్తానం అంటే బాగా ఒక్క చుక్క నీళ్ళు బోసి బాగా ఉడక బెట్టేస్తాను లైట్గా ఉప్పేసి మళ్ళ తీస్ పక్కకి దీస్ కున్నాక మళ్ళా ఆయిలు తెల్లగడ్డ ఎర్రగడ్డ అన్ని వేసి ఈ అ అదే తరిగింది పొడు పొడుగ్గా ఉండేటివన్నీ వేసేస్తాన్
ఉ
పెట్టిన్ తర్వాత ఏసి పసుపేసేస్ సి బాగా నూండ్లోనే వడుస్తాన్ మళ్ళా ఏది బాగా ఉడికిపోయింటుంది గదా ఇది అందువల్ల దాన్ నూండ్లో వేసేసిన్ తర్వాత బాగ ఉడికిపోతుంది ఇంకా గ్రేవ్గా వచ్చేస్తుంది అప్పుడు లాస్ట్లో ఆచ్చీ మసాలా అనేసి బాంటుంది అది టేస్టు అది ఒక్క రవ్వ వేసి ఆచ్చీ మసాలా చాలా బాంటుందండి చాలా వండర్ఫుల్ మా ఇంట్లో అంటే అదే ఆచి మసాలా ఎక్కువ ఆ ఎక్కువ యూస్ చేస్తుంది ఓ కారం ఒక్కరవ్వ వేసుకున్నా బాగా ఎక్కువ కారం తింటాడు మా అబ్బాయి బాగా ఎక్కువ కారం అయితే బా ఆ వేస్తా
ఉహ్
చాలా బాగుంటుంది తెల్లగడ్డలు ఎక్కువ వాడతానండి నేను ఇంట్లో
అవునా
ఉ తెల్లగడ్డలు బాగుంటది ఆ ఆరోగ్యానికి మ చాలా మంచిది తెల్లగడ్డ హార్ట్ కంటా చాలా మంచిది
అవును
ఉహు చెప్పండి ఇంకా మీ ఇంక చెప్పండి
చెప్పాలండి ఈరోజు నేను టమాటా బజ్జే అండి
అవునా అండి నేను వ చీ అదే దొండకాయి అది చేస్తాను రోజుకు ఒక కర్రీ చేస్తానండి ఓపిగా నాకు ఇష్టమైన ఫేవరెట్ అంటే వంట గెంటి చేస్తానండి
అవునా
మా ఫ్యాసలు గెంటి తిరగేయమంటే నెంబర్ వన్
కింగ్ లో ఫస్ట్ అంటారు
కుకింగ్ లో ఫస్ట్ ఎందుకంటే అది చిన్నప్పటి నుడి నాకు అదే అలవా పాటు మెయిన్
ఇ రో ఫ్రైడే కదా టెంపుల్కి ఏమి వెళ్ళలేదా అండి
టెంపుల్కి ఏమి వెళ్ళడం లేదండి ఎప్పుడో రేరండి పో వెళ్తాను రేరు రేర్ ఎల్లేది
ఉమ్
ఇంట్లో పనులే సరిపోతదండి
ఈరోజ ఫ్రైడే కదా ఈరోజు నేను దీపం పెట్టి
మ్మ్ నేను కూడా అన్ అ ఇంట్లో నీట్గా పెట్టుకుంటాను మెయిన్ నాకు ఇల్లు నీట్గా ఉండాలి చాలా బాగా పో ఇంట్లో కూడా పోయగడ్డ గాని అన్ని నీట్గా పెట్టుకుంటానండి నేను ప్రతిది నీట్ గా పెట్టుకుంటే నాకు నాకు ఆ రోజు జు మనసు చాలా సంతోషంగా ఉంటుంది మేయిన్ ఇల్లు సంత దోషం అంటే నాకు ఇల్లు నీటుగా పెట్టుకొని వంట చేసుకుంటానండి గేరిటి తిప్పమంటే బా తిప్పుతాను అంతా సంతోషంగా చేస్తాను ఏదైనా
అదే కుకింగ్ లో ఫస్ట్
కుకింగ్ లో ఫస్ట్ అండి నేను
మ్ మామూలుగా ఇదీ కాకరకాయ గుత్తొంకాయ లాగా చేస్
ఆ కాదర్ చాలా చాలా చాలా ఇంకా వినండి మీరు ఏంది ఎక్సలెంట్ గా నేను చెప్తానండి ఫస్టూ ఆ చెప్తాను ఫస్ట్ ఆ ఉప్పు పసుపు ఏస్ ఈ మ్ ఈ పక్క కోనా ఆ పక్క కోన కడ్ ఎ సేవల లోపల ఆ లోపలఅంతా ఆ అ తీను తియ్ను తియ్ను అదే టేస్ట్ అండి ఆ పై తొక్కు తీ కూడదు అసలు తొక్కు తీస్తె దాని టేస్ట్ ఎలిపోతుంది అసలు అస్సలు బాగుండద్ దాన్ లోపల ఉంట్ టాయి గదా గింజలు అలాంటివన్నీ ఆ గింజలన్నీ తీసేవాలి తీసేసి ఆ ఉడక బెట్టాల లైట్ ఇగా ఉప్పు ఉప్పు ఆ పసుపు ఏసి ఉడక బెడతాం ఆ వాటర్ తీయేస్తాం కావాలంటే మనం ఇమరి పెట్టే వరకి ఒక గ్లాస్ నీళ్ళు పోస్
అది చేదు ఉండదా అండి ఎక్కువ్ చేదు గదా చేదు ఉండ్
చేదు ఉండదండి చద్ లేకుండా ఉంటుంది చేదు ఉంటుంది చేదు లేక్ ఉండలే టేస్ట్ ఉంటుంది నేను చెప్ పే ఇదీ ఆ చెనకాయ పప్పు దాంట్లో మశాలా పెడతాం మేము అంటే వంచేస్తామా వాటర్ అవన్నీ ప్లేట్లకు తీస్కునేసి గుత్తి వంకాయ ఎలా చేస్తాము అలా అది నాలుగు పక్కల కట్ చేస్తాము ఇది వన్ సైడే బా నీట్ ఆ నీట్గా కట్ చేసి అందు లోపల ఉండేదంత తీసి ఉడక బెట్టేసి పక్కకి తీసి పెట్కోవాల మసాలా చెప్ తానండి ఒక్క నిమిషము ఆ అదే అదె చెనక్కాయ్ పప్పు
ఆ
మళ్ళా అదే నూగులు ఉడ తెల్ల నూగులు అది ఆ తెల్ల నూగులు మళ్ళా అదె కారము ఆ పసుపు ఉప్పు ధనియాల్ పొడి అన్ని మిక్స్ ఏం చేసి పొడి గొట్టేస్తాం
నూన్లో వేయించుకోవాలా మామూలుగానే ఒట్టిదే వేంచ్
ఉట్టిదే ఉట్టిదే వేయించుకునేసి అందులో ఉప్పు పసుపు పొడి అన్ని వేసేసి చెనక్కాయ్ పప్పు ఆ నుగులు ధనియాలు ఆచి మిర మిరపపొడి అంటానుకదా అందీ పూన్ చాలండి పసుపు అన్ని మిక్సీ కేసేసి పక్కకు బెట్
అంటే బ మిక్సీకి వేస్తే పచ్చివాసన రాదా అండి పసుపు అది
ఏం రాదండి చాల బాగుంటుంది ఆల్రెడీ మనం పసుపువేసి ఉడక పెడతాం కదా ఎక్కువేయము పస్పేసే ఉడకపెడతాము అది
అవును అంటే మిక్సీకి వెయాలంటున్నారు కదా
మిక్సికి వేస్తాము మిక్సీకి వేసిన తర్వాత అది ముద్దలాగ వస్తుంది మరీ గట్టిగ కాదు మరి పుర్రుగ కాదు ఒక మీడియం సైజుగా మిక్సీ కొట్కోవ ఆ మిక్సికి కొట్టుకోనేసి అది అదే పూర్ణం లాగ పెట్టాలండి అందులో
దాంట్లో
ఆ ఉడక పెట్టిన దాంట్లో గుత్తు అలాగ అది ఫోర్ సైజ్ గా కట్ చేయాల ఇది వన్ సైడే కాబట్టి బాగ గుర్చి ఆ గుర్చేసి ఆ ఆయిల్ బాగ వేసుకోవాల ఆయిల్ అంటే మరి అంత కాదు దానికి సరిపడా అంత కాయకి సరిపడ అంత ఆని వద్దండి ఆనియన్స్ వేయకూడదు ఆనిన్స్ లేకుండ వేసుకోకుండ ఆనియన్స్ లేదు నుగులు మెయిన్ నూగులు చెనకయ్ పప్పు పసుపు పొడి ధనియాల పొడి అదే ఆచి మసాల అని చెప్తాను కదా అందులో ఒక స్పూన్ అంతే వేసేసి తెల్లగడ్డ ఆ తెల్లగడ్డ కూడ పచ్చిదే తెలగడ్డ కూడ ప సాల్ట్ అంతే బాగ పొడిగొట్టేసి అందులో బాగ గుర్చేవాళ్ళ గూర్చేసి ఆయిల్ పోసేసి ఇది ఒక్కొక్కయ ఒక్కొక్ నూనెలో వేసేవాళ్ళండి ఒక్కొక్కయ వేసి బాగ ఈ పక్క ఆ పక్క బాగ రోస్ట్గా మెల్లిగ వేయించుకుంటూ సన్న మంటలోనే వెంచాల కొంసేపు మూత పెట్టేస్తే బాగ కుకింగ్ అయిపోతుంది ఈ పక్క ఆపక్క తిప్పి చాలా చాల టేస్ట్ ఉంటుందండి అది చాల బాగుంటుంది అవునండి నాకు వంటలంటే చాల ఇష్టము
ఊ
అందుకని ఇవి ఇది అయితే చాల చేస్తానండి ప్రతిదీ ఏదో ఒకటి చేస్తాం ఆ ట్రై చేయండి చాల బాగుంటుంది పిల్లలు కూడ ఓకే అండి ఓకే ఓకే